ఏంది రా ఆటే ఏం హ ఏం లేదు ఇప్పటిదాక ఉష తోటే మాట్ నానా
ఆహా
నువ్ పోన్చెత్తంటే మళ కట్ చెయడం కుదరదాయె మళ కట్ కాదు కాదా
అవునా
తో మాట్లాడతా నా మళ్ళీ అనువే ఆలోచించతాలే ఆగిన
అవునా అదే నేను అదే అనుకున్న కాని ఆహను మాములుగా కట్ అయితది కదా అని కట్ చేస్తలేవు ఎందుకో అని నేను అనుకున్నా
ఇంకా కట్ చేయలేను అక్క మరి ఏది కట్ చేస్తే ఏది పోతదని భయం తోటి ఇంకా కట్ చేయలే ఇగ దాన్ని ఎట్లా చేయాల ఇప్పటిదాకా పూవా ఇగ అదే ఫోన్ లా నీతో మాట్లాడుకుంట ఇగ అళ్ళు ఇప్పుడే ఉషే మాట్లాడింది కళ్యాణి మాట్లాడింది వాళ్ళిద్దరి అయిపోయి మీ నేను ఒకసారి మీకు చేసు ఉష ఉష కు చేసిన ఇగో ఇద్దరు కి ఏతే ఇయాల్టీకి నాలుగు అయిపోతాయి రేపు మల్ రేపు ఫల్ చేస్తే అయిపోతది ఇవ్వను నాలుగు అయి వేనింకా పదహారు ఉన్నాయి చేయాద్దు నియ్ ఎన్ని అయిపోయినాయ్ నియ్ ఎన్ని అయినాయి సేమ్ మన ఇద్దరిది ఒకటేగా ఇద నిన్ను ఇప్పుడేగా మొదలుపెట్
నిన్ననే అక్క
ఏ నేను ఉష తోని మార్
వాళ్ళతోని కూడా ఇట్నే మాట్లాడుతునవా అక్క ఇట్లనే మాట్లాడుతాన్నావా
ఉ ఉషను కొద్దిగనిమ్నలంగ మాట్లాడ నగ టైర్డ్ గొంతు ఇట్నే ఒత్తదిలేరని నేనన్నఇగా నా మాట ఇంత అన్న అంటే సరేలే అక్క అన్ సో ఉష ఉషనే ఎక్కువ మాట్లాడింది నిన్ నాలుగు మాట్ ఎందుకు శేమ వాడతాడు నా కొద్దిగఅలవాటు తక్కువ హ ఉషనే మంచి ఉష నిమ్మలంగా మట అలవాటు అయిపోయింది కదా నిమ్మగా మాటడు నిమ్మగా మ నిమలాంగా మాట్లాడుతంది ఇగ తావో ఉక మావ్వా అలవాడలేదు స్
అదే ఆయన్న జాబ్స్ చూసుకోవాలె మ కూడా
ఆ
ఏదైనా జాబ్ చూకోమని చెప్ప తానం అవను నిమ్మలంగా అది మళ్ళ అలన్ జాబ్ చూసుకుంటే మంచిది అయ్యో ఉండాలి కదా అక్క
ఆ ఏదో ఒకటి చూసుకుంటే చదువుకుంది కానీ కొద్దిగ నయమే చేయొచ్చు ములుగు పోయి రావచ్చు ఎం ఉన్నది ఈ యవసాయం పనికి క ఎంత బేస్టు
కానీ ఓ బొచ్చడు చదువుకున్నోళ్ళే ఖాలిగా ఉంటారు రాఎ
అంటే కాలిగుండ దగటు పని స్కూల్లా చెప్పచ్చు కదా స్కూల్లో చెప్తా ఐపాయ్ ఇంతకంటే ఎక్కువ
అంటే కొంచెం మెల్లి ఉంటది కదా అక్కగా ఆమె స్కూల్లో చెప్పనియ్యారు
అంతే ఉంటవా ఇ అంత అంతక మ చి న నన్ను కూడా చెప్తారుగా
అంటే కన్ను కనబడద అని అంటారు కదా అట్లా
హ ఉక
ఆ
అదే మరి చదువు బాగునేయి చదువుకుని మంచిగాయి పో అని మంచిగా తెలుసు కదా
ఏ ఇంటర్ అయిపో డిగ్రీ సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్
ఓహ
ఆ
అ ఇబ్బందిలు ఎక్కువగా ఉంటే పస్
టేంకూరడిద
నేను పప్పుచార్ చేసింద్రా
మ్ అదే ఉందా
అమ్లే వచ్చినటుంది అమ్మ ఫోన్ లో బేాలన్స్ అయిపోయినటుంది నాకు ఫన్ చెత్తా అదు ఇప్పుడుది
ఆ హా
ఫోన్ అయినాకనే ఫోన్ మాట్లాడితే అప్పుడుమ్మలగా వాళ్ల ఫందు గని చెతనే అసో ఇంటి పోయింది హాస్టల్ల్లో అమ్మాయి చచ్చిపోయింది కదాద నిన్న అందుకని ఇంటికి వచ్చ ఫ్రీన్డు ఇంటికి పోయిండి ఇంగ అయితే భోలే అది దాంట్ బ్యాన్స్లు ఏ వొంతున్నాయి నే నెల కరెక్ట్గా నెల అయిపోతన్నాయి కదా
ఆ ఇప్పుడు శేఖర్ కో టి ఉంది సెల్లు ఆమూల్ కోట
ఆ ఇగ మన్సికో సెల్ వేంది ఇప్
అంతేలే ఉండాలా నీగ్గూడా ఇంటికాన్న దానికి మరి సెల్లు ఉండకుంటే ఎట్లక్క ఇప్పుడు ఏదైనా పోన్లు కావాలంటే మరి ఎవర్నైనా అడుగుదామన్నా కూడా ఎవరు
హ్మ్
నీక ఎంత ఇబ్బందయింది అప్పుడు సెల్లేక
అదే
హ్మ్
అదే అంటే మామలుగా ఫోన్కపో ఉంటేనే మాట్లాడుతా గాని లేకపోతే అంత ఇంట్రెస్ట్ ఏం పెట్టను
ఆ
టీవి ఉంటే సరిపోతది ఫోన్ మీ అంత ఇంట్రెస్ట్ ఏం ఉండదు నాకు
అట్లా ప్రాక్టీస్ జెయ్యి అట్లా అన్ని ఇట్లా తెలుసుకోవడం వత్తది
ఏ మే పరు మా డం కోసం అలవాంటి కాని మీరే వాడుతుందిజ శుబెట్ట
మ్ హా
దానివల్ల ఇ ఇక టీవీ ఉండే ఇప్పుడు చదే మాట్లాడడుతుాంటది ఎంట అంటే పని చేసుకోవచ్చు ఈ ఫోన్ అయితే చేట పటుకని పని చేయాల గతు
అంతే నీకు అలవాటు లేదు అక్క అలవాటు చేసుకోవచ్చు మాగా
ఆ ఆ కొపోప్పుడే
అలవాటు చేసుకో మెల్లమెల్లగా అయంది అందరూ సల్లు పట్టుకొని
ఆ
చలు అటుకదను
నంద ప పత్ వస ఎలాందడ
చెల్ల పట్టుకొని ట్రైనింగ్ ఇప్పుడు దేనికి పోయినా సెల్లే కావాలి కదా అక్క
ఆ ఇరువని ఇప్పుడు సెల్లాడుల్ ఉ దమ్మన హా త ఉ భేజ ఓ
ఉంద అదే కూర మలాలాడుతావా
ఇం ఉండంట పోద్తుదు
ఆ
ఓ పొద్దునదే ఇప్పుడు ఉంది గా
మీ వాషింగ్ మెషిన్ ఉన్నద అక్క
లేదుగా ఏం లే
హ్మ్ హు
ఇదే ఇగ టీ వీ అంతే వే వేళ ఇంకా మిగతాయి ఆ వాషింగ్ మిషన్ కొందాము ఎ ఏడ పెడుతావు కాలి లేదా ఏం లేదా ఇండ్లు కట్టుడే ఇగ
కు
ఎక్కడిది లేదు. ఉంటే నేన్ వాషింగ్ మిషిన్ కొనగ్పోదునా బట్టలు. ఇప్పుడూ లేద్ నల్లా కలక్షన్ ఉన్నద్. గమ్మునా నీళ్ళు పట్టుడే. ఏం లేద్. ఇగ మామూలు పోద్ వాన్
హ్మ
వానొత్ వొత్తే మొత్తం ముంచుడేగా బట్ట కప్పాల్సిందే మళ్ళ ఆ మళ్ళీ బట్ట కప్పొద్దారా ఇప్పుడు మోత్ తం. ఆ కోతులు తొక్కి అంత ఆగం ఆగం జేసీ. ఎన్ని పగిల్నయి ఏం కథో. ఇయలా పొద్దున ఒక రౌండ్ వచ్చిపోయింది టప్ టప్ అన్నది.
అదే మా గుడి పట్టా తీద్దామని మొన్న అనుకున్నం గూడా మళ్ళ అట్నే ఉంచిది నయం అయ్యింది. వానలు ఉన్నాయంట రెండు రోజులు.
ఆ వానబడేటట్టున్నా
ఆ వాన ఉన్నది అంటే మళ్ళ అప్పడ దప్పడ అంటే మా వోద్ కప్పడానికి మళ్ళ ఒక మనిషిని పిలవాలే వానికి రెండు వందలు మొన్న.
ఆ
మనిషిని కప్పా ఆ పట్టా కప్పుతే.
ఓఓ
ఇగ అందుకే అట్లనే ఉంచిన తీయలే.
అదే అదే నేన్ గునా పట్ట మునిగి ఎనకాల తిత్తా అంటనే నేన్ ఆపిన మొన్నా. ఎండ కొడతది పట్ట ఎండక్ చిట్లి పోతది అది ఇదీ అని తిట్ తీత్తా తీత్తా అన్నడు మీ అన్న గూడ. ఇగ అందుకన్ తీపియలేదు నేన్ గూడ. తీయకుండా ఉంచ ఉండు ఉండనీ నువ్వు కప్ అయ్యయో దాన్ని ఆగం ఆగం ఐతది ఆ పట్టెట్లా పోతే పొయ్యేదిగా.
ఆ
అనంటే. ఎనకాలది ముందటి దున్ చిండు. ఆ మహ మద్దల్ దీ మొన్నా కోతులు బ టప్ప టప్ప రెండు బళగ్ కుర్శీ పెట్టిత్తా అన్నడూ ఆప్ పెంకుల్ కప్ కప్పేటాయనా ఒత్తడే మో అని చూత్తాంటే రావట్లేడు. అర్ సిమెంట్ ఏసి కప్పాల్రా వాట్ని. లేకుంటే ఆగుతయా ఆ పేగులు ముళ్ళ పేగులు దొర్క్తలేవు గూడ దొర్కు
అవును.
గూనపెంకుదిరు తగపిత్తే గూనే పెంకులద్ ఇగ దెచ్చి పెట్టిండు గద ఈనియాలెట్నో, కోతులు బడబడ అనిపియలె అంటె ప్ ఫూనే పెంకులు కదిలియలే గని, బాములు పెంకులు గదిలినయ్. రొండే పనినటున్నయ్ తప్ పుర్ సౌండ్ ఒచ్చింది. ఇగ వాన పడితే, ఇప్పుడు ఏ ఎప్పుడు బా ఏడ కూసేది అర్ధంగాట్లే.
ఏ మాది గూడా అప్పుడు మాది మంచికె కార్లే గని, ఈ ఇగ ఈ మధ్య కోతులచ్చి బాగా
ఉమ్
కార్థంది. ఊ
ఆహ అదే ఇబ్బందె
ఎంజిర
నేను వినవడితిని మంచిగా ప్రసానం మంచి బ్రం మంచిగున్నది, పా నే ఆ రోజు లేను గదా నినాయప్ వెెళలనుకుగని ఇంగేమన్నని పెట్లే, బ్యాదే అదే బెల ను బట్టలుగింటా, మళ్ల అపుడు నేన్ రుద్దాలని గయిన అ నేన్ నిన్ననే వొ ఈ రోజ్ లేండ్రా.
అ లెవ్ ఊరి యం మేము అందరం, ఆ కలిషేపెయినం.
ఆ
పోతే అందరం నువ్ లెవ్వననల్ లతక్క, స్రవంతక్క.
లెప్పినా అమ్మోలింటికివైన.
ఊమ్
ఇంటికేవచ్చినిగ, గుడికొద్దామనుకున్న తలసానము జెయొద్దు. హల్లో ఎవ్రి
ఊ
ఇగ మళ్ల జలుబు జెస్తదేమో అని బయపడి తలసానం జేయలే అందుకె ఇగ పొద్దన్ లేద్ నీసెం దిన్లే గని నీస్ దినట్లే గద ఎక్కువ తక్కువ.
అదే
వారాలు పత్తాలు ఎక్కువై పయినయ్
నువ్వు కూడా పని చేసినావా
ఆ మంగళవారం బుధవారం శనివారం
ఆ
ఇం రెండు వారాలే గట్టిగా ఈ పని చేసేద్ ఇంకా పని చేయనని జెప్తా ఆ శనివారం బందు
మంగళారం అంజేసామీకీ
అయిపోతే గానీ ఎందుకు బరాయిపో మదలు
బుధవ శనివారంమే తినే దాటా మల్ల
ఇంగ సినిమా లా తినంలేర పశన్నప్పటి నుంచి శనివారం బాగా అలవాటె వెంకట్రో సమీకి ఇప్పుడు అంతే ఇప్పుడు ఎప్పుడు మన శవాళ ననులేదు మిగతా రోజులున్న దీని కానీ ఇప్పుడు మోన్నటిచ్చి మంగళవారం బుధవారం బుధవారం మీ అన్న అయ్యప్ప మాలా వేసిందే
అన్నే మాలేసుకున్న కంచెలో పని చేేషిన
ఆ అంతముందు దిన్ననీ
ఉమ్ హమ్
అబ్బా ఈ బర్రెలు ఆ అప్పుడుపో ఆర అమట ఎ రెండు సాల్లు లేసి బంద్ ఎస్తే ఏం కాదా మూడోసారి వేయాలని అంటంట మూ సరే ఎయ్యాలే
ఒక ఐదు రోజుల అయినా వేసి తీయవాని రాదు
అయ్యప్ప మాలా ఐదు రజుల్లో ఎట్లా తిత్తరు తీయారుకదార
అదే లాస్ట్ ముూమెంట్ల పదకొండ్రోలు
సర్లే టైమ్ అయి అయిపోయిందిర కట్ చేస్కో